లో
లొ హలో ఆయండి
దు
హలో హలో వినిపిస్తుంది అండి ఆ వినిపిస్తుందె కాన్ కొంచెం బ్రేక్ అవుతుంది ఇప్పుడు అండి
హా
అ వాకింగ్ ఏస్సున్నవా వాకింగ్ ఏం లేదండి నార్మల్గా టెరెస్ పైన్ తిరుగుతున్నా వాకింగే కదా మరి చి గాలి ఒస్సుంది నా దగ్గరైతే ఆ అండి మీ అంటే ఇప్పుడు పర్యావరణం అంటే చెట్లు ఉండాలి కదా మీరు చెట్లు ఏమన్నా పెట్టారా అండి ఇ టెరస్ పైన
హా నాకిష్టం గార్డెనింగ్ చేయ్డం
ఉమ న మ చాలా ఇష్టమండి మార్నింగ్ లెవ్వగానే వాటి దగ్గరికి ఎళ్తా ఏమైనా చేత్త పడిందనుకో తీసేస్తా వాటర్ పోస్త కే ఫస్ట్ న పనది తర్వత బ్రెష్, స్నానము, తినడం ఆఫ్టర్ ఓకే అండి ఇప్పుడు చెట్లు ప్రాధాన్యత ఎక్కువ ఉందండి మనకు ప్రత్ దీంట్లో చెట్లు పెట్టాల అంటకు ఔన్ న్నారు ఉ ప్పుడైతే ముందన్నా లేదు ఇప్పుడు ప్ర దీంట్లొ రెంటెడ్ హౌస్ లైనా చాలా మంది ఎక్కువ చెట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు అది మంచిదే కదా అది గుడా డిఫారెస్టేషన్ చేస్తున్నార్ కాబట్టి మన చేతులర మనమే డిఫారెస్ట్ చేసి డిఫారెస్టేషన్ చేస్కున్నా గదా అందుకనేశి ఈరు ముందు తెలియకా చాలా మందీ ఉ తెలిసి కొంతమంది తెలిక్ కొంతమంది చెట్లు నరికారు కానీ వాటి ప్రాధాన్యత మన మనస్ తెలిసేటప్పటికి మనం చానా ఎ అదిగాము కనీ ఇళ్లలో పెంచుకొని మనం చేసిన సాయం చేస్తున్నాం ప్రకృతికి అనిపిస్తది కానీ వాటి వల్ల మనకే యూస్ అండి వాటికి ఏం యూస్ రియల్ గానే అవి ఉన్నా మనకే యూస్ లేకపోయినా మనకే యూస్ యూ వాటి వల్ల నష్టం మనకే వాటి వల్ల లాభము మనకే అన్ని మనకే అవును డిఫారెస్టేషన్స్ అన్ని ఇట్ల చెట్లను మంచిగ ఉంటుండే అవన్నీ నరికేసి పల్లెల్లో అయితే చెట్లు బాగా గ్రోత్ అవుతాయి పెడతాం కాబట్టి మనం వాటి గ్రోతింగ్ ఆన్ అంత ఉండదు కానీ వాటిల్లో పెరిగేదాన్ని బట్టి మనం కూడా పెట్టుకుంటాం ఇంకా పల్లెల్లో భూమిలో నాటే వాటివి ఇంకా చాలా బాగా గ్రోత్ అవుతాయి అవి
అవును మనము ఇక్కడ వహ సిటీలలో కూడా పెంచుకునేవి ఏంటి ఒక చిన్న
చిన్న కుండీలో పెట్టుకుంటాము అవి చిన్న రోజ్ ఫ్లవర్స్ లాంటివి కాన్ని చిన్న చిన్న ప్లాన్ ప్లాంట్స్ లాంటివే అవి ట్రీస్ కూడా కావు ఓ అవును హు కానీ ఇప్పుడు ము మందారం చెట్టు అలా కానీ మనం పెద్ద బకెట్లలో పెట్టుకుంటే చాలా బాగా వస్తున్నాయండీ యూ యూ షోకేస్ కె పెట్టుకుంటారు సిటీలలో కూడా ఇంటికి ప్రతి ఒక్క చెట్టు అంటారు కానీ బయట కుండీలలో ఇట్ల పెట్టుకుంటారు షోకేస్ కే కానీ మంచిగా ఆ కింద పెట్టినవే భూములు భూమిలో పెట్టినవే బాగుంటాయి పెద్ద చెట్లు కూడా వస్తాయి అండి
అదే వస్తాయి కానీ అవి ఉంచరు కదా అవి ఎప్పటికైనా సరే తీసేస్తారు
న మందారం చెట్లు ఆ చాలా బాగా పూలు పూస్తున్నాయండి మాకు అవునండి మందారం చేట్ లున్నాయి గోరింటాక చెట్లు ఉన్నాయి మందారం రకాలే మూడు రకాలు ఆ అల్లడం వచ్చు అండి అల్లడం చూస్తే అసలు ఎట్ల ముట్టుకుంటున్నారు అ ఎట్ల వస్తాది చూస్తే ఈజీ అనిపిస్తది దేని నికి రాదు అది రాదు అవునా మాకు అయితే చిన్నప్పుడే నేర్పించారండి పూలు అల్ అల్లాలి మా అమ్మ మా అమ్మ నేర్పించింది అక్ ఆకులల్లి చూపించారు ఆకులు అల్లితే నేర్చుకున్న నేను చిన్నప్పుడే అవును ఇప్పుడు ఫ్లవర్స్ అంటున్నారు కానీ నాచురల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు అన్ని ప్లాస్ట్ ఏ తుషాలే అవే ఎక్కువ యూస్ ఆ రియల్ మ్మ్ ఇప్పుడు అది పూలు కట్టేదానికి కూడా మిషన్ వచ్చేసింది కదండీ అదే ట్రెండ్ అయిపోయింది అవును పూలు కట్టే మిషన్ కూడా వచ్చేసి ఆర్టిఫిషియల్ రియల్ రియల్ కదా హ్మ్మ్ గుర్తించము కానీ చూస్తే అయే బాగున్నాయి అనిపిస్తుంది మనకి లోకం రియల్ కి తేడా లేకుండా మనం వెళ్ళిపోతున్నాం ఈ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి ఆక్సిజన్ని ఫిల్టర్ చేస్తాయి అంటారు
మ్మ్
మ్మ్ అవి చాలా పెట్టుకొని ఉన్నారు. స్నేక్ ప్లాంట్స్ ఆ అవును పొడవుగా వస్తాయి కదా నార్మల్ చెట్లు కూడా ఆక్సిజన్ ఫిల్టర్ చేస్తాయి కానీ తెలుస్తాయంట ఇంకా చిన్న చిన్న మొ క్కలంటే పుదీనా ఇప్పుడు మంచిగా మనకి ఆ మంచి ల్యాండ్ ఉంది అనుకో మంచిగా మనకి యూజ్ అయ్యేటివి వెట్టిచ్చుకోవచ్చు అవునండి పల్లెలకి వెళ్తే అనిపిస్తది ఇప్పటికి కూడా ఒక పొలం ఒకటి ఉంటే చాలు మనకు ఏ పండించుకో మంచిగా మనకు కావాల్సినవన్ని కూడా అవి కూడా పెద్ద పెద్ద ఏమంటారు బ బయట వాళ్ళకి అబ్బాయినికి సంపాదించనికి కూడా రాదు కానీ వాళ్ళకు ఇంట్లో సరిపడా కూడా యూజ్ చేసుకోవచ్చు అవునండి ఇప్పుడు ఇంట్లో కూడా అసలు రెంటెడ్ హౌస్ లో అయినా కూడా చాలా మంది చాలా కరక్ రకాలుగా పెట్టేస్తున్నారు ఫ్లవర్స్ కానీ మ్మ్ ఒకరిని చూసి ఒకరు ఇంప్రూవ్ అ తున్నారు అవును చాలా అదే మా నాన ఇంకా బయట అంటే పెడతారు అవి దేవుడికి వేసే మాల చెట్లు ఉంటాయి బయట కానీ అవి గన్నేరు చెట్లు అంటారు అవి మాత్రం ఎక్కువ ఉండకూడదు నోట్లో పెట్టుకోకూడదు అంటారు పిల్లలని కానీ ఇప్పుడు అది కూడా ఫ్యాషన్ అయిపోయిందండి ప్రతి ఇంటి ముందర గన్నేరు చెట్టు ఉండది నే చుట్టుంట ఏమవుతాయి దానికి ఫ్లవర్స్ వస్తాయండి ప ఫుల్ కలర్ ఫ్లవర్స్ అంటే పింక్ కలర్ లైట్ పింక్ షేడ్ వస్తుంది అవి దేవుడికి వేస్తే మంచిది మాల కానీ అవి డేంజరు ఆకులు డేంజరు దాంట్లో నుంచి. పాలు వస్తడు అది డేంజర్ కానీ షోక్ బాగుంటుంది ఇంటి ముందర కలగా అది కూడా ఫ్యాషన్ అయిపోయిది ఇప్పుడు ఇళ్ళలో కుండల్లో కుండీళ్లల్లో కూడా పెట్టేస్తున్నారు కానీ వాటి గురించి ముందు చెప్పేవారు అది నోట్లో పెట్టుకుంటే. అంటే పాయి్జన్ టైప్ ఉంట అ అసలు టచ్ చేయ్యకూడదు అని ఇప్పుడు వాటిని కూడా దేవుడికి మొక్కేస్తున్నారు ఎక్కడ చూసినా అవిన్నాయి ఉలి దగ్గర కూడా అవే ఉన్నాయి.
ఇప్పుడు ఆ మనకేమవుతుంది అని కాదు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు బయట ఏం ట్రెండ్ ఉంది.
అది అది ప్రం అదే నడుస్తుంది ప్రస్తుతం అదే నడుస్తుంది ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకుంటున్నారు తప్ప దాని వల్ల యూజ. ముంది అనేది ఎవరు తెలుసుకోవట్లేదు.
అది అవసరమే లేదు ఇప్పు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్.
ఉ స కానీ మన చుట్టూ చెట్లు ఉంటే మనకే మంచి అయితే ఖచ్చితంగా సేవ సరే అది మనకి నా ఓకే నాకు ఇస్త అది చేస్తున్నా. అవునండి చెట్ల ప్రాముఖ్యత అనేది మనకు చాలా ముఖ్యము ఇంకా దీంతో చెప్పాలంటే మనం మీరు చూసింటారు తిరుమలలో కానీ చెట్లు చాలా బాగా దే దేవాలయంక వెళ్తే చెట్లతోనే డెకరేట్ చేసింటారు.
నను చూసా
ఆ తిరుమల టెంపుల్ చూసారా మ ఏల్ ఫ్లవర్స్ ఉవు టీ ఉవు. తిరుమల అంటే అ అన్ని నా రియల్ ఫ్లవర్స్ రియల్ ట్రీస్ తోనే వాళ్ళు డెకరేట్ చేస్తారండి ఆ ప్రకృతి ప్రకృతి అండి అక్కడికి వెళ్తే రాని బుద్ధి పుట్టటినే పుట్టదు ఆ ఫీలింగే వేరు తిరుమల ఫీలింగే. మీరు వచ్చారండి తిరుపతి తిరుమలకి తిరుమల ఇంకా చెట్ అట్లా అనేది ఇప్పుడు ఎక్కువ అంటే నాకు తెలిసి లే అన్ని టెంపుల్స్ వాళ్ళ. తీయాలి అన్ని గుళ్ళల్లో ఇంప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు కానీ టీటీడీ వాళ్ళు చేసే దాన్ని బట్టి వాళ్ళు టీటీడీ దేవస్థానాలు ఉంటే వాళ్ళ డెకరేషన్ వేరండి వాళ్ళున్ని రియల్ ఫ్లవర్స్ తోనే చేస్తారు.
అది ఒక దేవాలయం
తిరుమల బాలాజీకి పోల్ మ్ మ్ తిరుమల బాజీ టెపుల్ అండి ఫేమస్ హైదరాబా కాదండి తిరుపతి తిరుపతి ఆంధ్ర ప్రదేశ్లో తిరుపతి కింద పైన తిరుములా ఉంటదండి శ్వర స్వామి టెంపుల్
అనుఓకవ
నేన్ ఎక్కువ టెంపుల్స్ కి వెళ్ళాను చర్చి కి వెళ్తాను అవునా ఓకేఓకే ఓకే
అ మా చె
చర్చి కూడా పెడతారు మెడలు అంత వేరు కానీ కాళ్ళ దగ్గర పెడతారు ఇట్లా ఆశూస్తానండి మేము వెళ్తాము చర్చి కి పిల్లలు కూడా తీసుకెళ్తాము ఇక్కడ అక్కడ అాలదు దండి ప్రతి చోట ఇప్పుడు చెట్లు అనేది కామన్ అయిపోయింది అవును
పెట్టుకునే వాళ్ళు పెట్టు
చిన్నవాళ్ళు వెతుకుంటున్నారు అందరు ఒకరిని చూసి ఒకరు పెడుతున్నడి అవును అే తలలో వెతుకోకపోయినా ఓకే ని ముంద ఇంటి ముందళ్ళయితే అవునండి ఓకే అండి చాలా థ్యాంక్ యూ నాక్ మీరు మీ అభిమా అభిప్రాయాలు కూడా పంచుకున్నందుకుసో
ఓకే థ్యాంక్
థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్
బాయ్ సియు